హలో
హా ఇందాక కాల్ కట్టంది
హా అవును అ కాల్ కట్తయింది
ఎందుకు ఏం ప్రాబ్లం
కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉంది
అవునా ఏం చేేస్తున్నరు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
నేను ఎం లేదు ఖాళీగనే ఉన్నా టీవీ చూస్తున్నా
తిన్నార
లేదు మధ్యాహ్నం లంచ్ అయ్ది ఇప్పుడు ఇంకా టైం కారేదు కదా తిన్నారా మీరు ఆఫ్టర్నూన్
ఆ తిన్నాం లంచ్ అయింది కాలేజ్ కి వెళ్ళినా
ఓ
ఈ రోజు మా ఫ్రెండ్స్ వచ్చారు క్లాసెస్ నచ్చినయి మళ్ళీ ఈ వినింగ్ వచ్చేసిన ఇంటికి
ఎట్ల వెళ్తున్నావు నువ్వు కాలేజ్ ఎక్కడ నీది
మాది న్యూయర్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉంటది
ఆ దగ్గరేనా మీకు
ఆ మాకు దగ్గరే నేను డైలీ బైక్ మీద వెళ్తున్నా
అవునా నగ్గరేమ నడుస్ కుంటా వెళ్తలేరా
లేదు కొంచెం దూరమే ఉంటది ఒక కిలోమీటర్ వన్ కిలోమీటర్ వస్తుంది ఈ దూరం
ఆఓ
అప్పుడప్పుడు నడుచు కుంటూ కూడా వెళ్తాను
ఆ ఏ కాలేజ్ మీది
మాది మాతృశ్రీ కాలేజ్
అవునా
అవును
ఎక్కడ మీ ఊర్లో నేను మా ఇ ఇంట్లోనే ఉన్నాం
మీ మమ్మీ వాళ్ళు బాగున్నారా
ఆ బాగున్నారు మేము వంట చేస్తుంది
అవునా ఏం స్పెషల్ మరి మా మమ్మీ ఏం లేదు
ఆ చికెన్ చేస్తున్నాం మేము ఈ రోజు మీరేం చేసిరి
మేము ఈ రోజు పప్పు చేసాం నవు
మ్మ్ మీ ఫ్రెండ్స్ ఏమన్నారు
మా ఫ్రెండ్స్ ఏం
ఆ ఏ గ్రూప్ నీది
నాది బెజెడ్సీ గ్రూప్
అవున ఏ ఇయర్ ఇప్పుడు
ఇప్పుడు సెకండ్ ఇయర్
అవునా చదువుతున్నావు మరి
ఆ చదువుతున్నా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మంత్ ఫీ కట్టాలి ఎగ్జామ్ ఫీ
ఆ లాస్ట్ డేట్ ఎప్పుడుంది
లాస్ట్ డేట్ ఈ మంత్ థర్టీ ఫస్ట్ కి లాస్ట్ డేట్ ఉంది
ఆ కట్టినవా మరి కట్టలేదు ఇంకా
కట్టాలిపియి
అవునా ఎంతుంది ఫీజు
థౌజండ్ రూపీస్ ఉంది
రెగలరా
ఆ రెగులరు
ఆ సప్లీస్ కెంత ఉంది
సప్లీస్కి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంది
ఆ అవునా చదువుతున్నావు మరి మంచిగా డైలీ వెళ్తున్నా కాలేజ్ కి
ఆ ఎల్తున్నా చదువుతుూన్నా
ఆ ఏ టైం ఉంటుంది మార్నింగ్
మార్నింగ్ టెన్ కి వెళ్తాం ఆఫ్టర్నూన్ లంచ్ ట్వెల్వ్ థర్టీకి ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ త్రీకి ఇంటికి వచ్చేస్తాం
అవునా
ఉమ్
ఇంకేంటి విశేషాలు మీ ఇంట్లో ఉన్నావా మీ రిలేషన్ ఇంట్లో ఉన్నావా నువ్వు
నేను మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇప్పుడే
అవునా
డైలీ వెళ్తాను
ఆ ఆ అంటే మీ మీ ఆ మీది ప్రాపరు వేరేమో అంటే నువ్వు ఇక్కడండి చదువుకుంటున్నావు కదా అక్కడున్నావా ఇక్కడున్నావా అని
లేదు ఇప్పుడు ఇక్కనే మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వచ్చిదా
అవునా మీ మమ్మీ ఎంచేస్తుంది మరి
మా మమ్మీ ఖళీ ఏం లేదు
ఆ మీ డాడీ మీ డాడీ హెల్త్ బాగుందా
డాడీ ఎండకు పడుకొని ఉన్నాడు బానే ఉంది ఇప్పుడు హెల్త్
ఆ ఆ మధ్య బాగాలేద అన్నారు ఏమైంది
మా డాడీకి పెరాలసిస్ వచ్చింది దేంట్లో బ్లడ్ క్లాట్ తీసుకెళ్ళినాం వన్ మంత్ ఉండి
ఆ అవునా ఎక్కడ దీసుకెళ్ళిండ్రి ఏ హాస్పిటల్
అది ప్రతిమా హాస్పిటల్ కరీమ్ నగర్ తీసుకెళ్లాం
ప్రైవేట్ టా గవర్నమెంటా అది
పెటల్
ప్రైవేట్ అవునా
అవును
అది గవర్నమెంట్ అంటరు
అంటే ఆరోగ్య స్రీ హాస్పిటల్ అది కొన్నిటికి కొన్నిటికి కొ అది పని చేస్తది ఇంకా కొన్నిటికి రాదు కొన్ని పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉంటే మాత్రమే పని చేస్తది ఆరోగ్యశ్రీ
ఆ అంటే చిన్న చిన్న ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కోసం వెళ్తే
మనీ పెట్టాలి ఆ వర్తించదు మనీ కట్ట కట్టాలి
అవునా మీరు ఎళ్లిండ్రా ఎప్పుడైనా
ఆ ఎళ్లినాం ఒక సారి
ఆ డబ్బులు తీసుకున్నారా
ఆ స్కాన్ జేసిండ్రు
ఆ
టాబ్లెట్స్ తీసుకున్నాం ఆ తీసుకుంటారు టాబ్లెట్స్ గూడా మనమే కట్టాలి
ఆ ఆ అంటే అది గవర్నమెంట్ కాదన్నంట
గవర్నమెంట్ కాదు అది ప్రైవేట్ హాస్పిటలే
ఇంకేంటి మరి ఇంటికి ఎళ్తున్నావా ఆహాలిడేస్ ఉన్నాయి గదా త్రీ డేస్
ఆ లేదు వెళ్ళట్లేదు మళ్ళీ త్రీ డేస్ లేదు నెక్స్టూ రేపు హాలిడే ఉంది ఎల్లుండి హాలిడే లేదు వర్కింగ్ డేనే
ఎందుకు రేపు రేపు అది ఎల్లుండి ఏదో ఉందంటే కదా క్యాలెండర్ లో చూపిస్తుంది
ఎల్లుండి రంజాన్ ఉంది కానీ హాలిడే ఇవ్వలేదు వాళ్ వర్కింగ్ డేనె ఉంది రేపు
రేపు ఉగాది, నెక్స్ట్ ఇంకేదో ఉంది, దాని తర్వాత ఇంకో నెక్స్ట్ డే రంజాన్ నుంది. నైన్టీన్ కి ఉగాది ట్వంటీకి ఆ
హాలిడే మాకు ఇవ్వలేదు. మరి ఇస్తారో ఇవ్వరో ఇంకా క్లారిటీ లేదు. సార్ వాళ్ళు చెప్తా అని అన్నారు
అవునా మీది గూడ ప్రైవేట్ కాలేజి గవర్నమెంట్ కాలేజ్
మాది ప్రైవేట్ కాలేజే రియంబర్స్మెంట్ వస్ సరి
ఆ ఉంటాల్లమని ఏమైనా ఫ్రీగా వెళ్ళు
రి రియంబర్స్ మెంట్ వస్తది గదా దాంట్లో కట్ చేసుకుంటారు.
అవునా ఎట్లుంటాయి కాలేజ్ ఫెసిలిటీస్
నార్మలే బానే ఉంటాయి.
అవునా గ్రౌండ్ ఉందా
గ్రౌండ్ చిన్న గ్రౌండ్ ఉంది.
ఆ
కాలేజ్ మాకు బానే ఉంది. మాకు ఇంకొ కొన్ని డేస్ కి, ఇంకొక వీక్ తర్వాత మాకు ఫేర్వెల్ పార్టీ ఉంది. ఫ్రెషర్స మోత్త టియర్ వాళ్ళు ఎళ్ళిపోతారు. అయితే వాళ్ళకి ప్రెషర్స్ ఇస్తున్నాం. ఏడవా
ఫ్రెషర్స్ ఆ ఫేర్వాలా
ఫేర్వెల్
ఇంకెంది. పాటిస్పేట్ చేస్తున్నావ, మరి నువ్వు.
అవును డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మా గ్రూప్ కలిసి ఇంకా కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ అంటున్నారు కొంతమంది, ఇంకా ఫోక్ సాంగ్స్ అట్లా చెప్తున్నారు.
ఎప్పుడు నెక్స్ట్ మంత్ ఉందా
ఈ వీక్ లో ఉంది
ఈ వీక్లా ఉందా
అవును
ఉ ఎక్కడాది కాలేజ్లో నేనా
అవున, కాల్ కాలేజ్ లో, కాదు అది గార్డెన్ లో ఉంటది. బుక్ చేస్తారు సార్ వాళ్ళు. గార్డెన్ లో పా అే ఉంటాది
ఆ అవునా మేము కూడా రావచ్చా చూడ్డానికి
రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ చేస్తారు మ సార్వలైతే చెప్తాను కదా నే ను
అవునా
ఆ
ఉమ్ ఎప్పుడుంటదో చెప్పండి కాల్ చే్యండి అప్పుడు
చెప్
మేము కూడా చూస్తాము మీరు డ్యాన్స్ ఎట్లా చేస్తారో
మీరు రండి మీ ఫ్రెండ్స్ రండి అందరు రండి మే
మీరు ఎప్పుడుందో ముందే కాల్ చేసి చెప్ తే వస్తము ఆ ఇంగెంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు వండడానికి
ఇప్పుడు ఏం లేదు రైస్ పెట్టాలి ఇంకా కర్రీ ఫిష్ కర్రీ చే స్తున్నాం మేము ఈ రోజు
అవునా
మా తాతయ ఫిష్ మా తాతయ ఫిష్ తీసుకొచిమ్ డు
ఆ
ఇంకా మా చుట్టాలేమో ఇంటికి వచ్చారు హాస్టల్ నుంచి
ఆ అవునా స్పెషలా
ఆ స్పెషల్ ఇరోజూ ఫిష్ కర్రీ
ఆ తింటారా మీరు ఫిష్
ఆ మేం తినం
మరి
నేన్ తినను అందరు తింటారు ఇంట్లో వాళ్ళు
ఆ మధ్యాహ్నం ఏం తీసుకెళ్ళాం మరి లంచ్
ఈరోజు లంచ్ తీసుకెళ్ళలేదు మార్నింగ్ తిని వెళ్ళిన ఈవ్నింగ్ వచ్చాక తిన్నా
అవునవును
ఆ మార్నింగ్ పప్పు కర్ర మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్
అంటే మీకు ద లోకలేనా నా దూరంగా ఉన్నరా
కొంతమంది దగ్గర్లో ఉన్నారు కొంతమంది ఏమో దూరం విలేజెస్ నుంచి వస్తారు
ఆ
అ
మేలిలుదార మరి కాలేజకి
ఆ డైలీ అంటే అప్పుడప్పుడు వెళ్తాం అప్పుడప్పుడు వెళ్దాం ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉంటాం కొంత మంది ఇష్టా ఇరు కొంతమంది వస్తారు అప్పుడప్పుడు ఒక్కొక్కసారిమోస్ట్ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా వెళ్లరు
ఆ
ఇకా డైలీ అల్ నా ర స బ్యాజ
ఎగ్జామ్స్ ఉన్నా ఏమో వస్తారు కదా అందరుూ ఎట్లా అని
వస్తున్నారు ఇప్పుడు అందరు కూడా ఫోర్ గ్రూప్స్ ఉన్నాయమో
ఏ బీకం బిజెడ్స్
బమ్ బిజెడ్ సి ఎంపీ సిఎస్ బ మత్తం జన్
ఆ ఇవి ఫోర్ ఉన్నాయా
ఆ
ఒకేషనల్ ఏం లేవనుకుంటా ఆ
ఇంకా వేరే కూడా పీజీ ఏదో కొత్త కోర్స్ స్టార్ట్ చేశారు మా కాలేజ్ లో
అంటే అన్లయినా లేకపోతే రెగ్యులర్ గా కాలేజ్ కి రావాలా
రెగ్యులర్ రెగ్యులరే ఉంటుంది కా చాలా మంది ఇరు వాళ్ళు ఇంకా బయటకి వెళ్తారు ఊరి వెళ్తారు
పీజీ స్టూడెంట్స్ వస్తున్నారా హలో హలో వినిపిస్తున్నానా హలో చాలు వినిపించడం లేదా హెలో హెలో